హత్
హలో నమస్తే అన్
నమస్కారం అండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి బోన్ చేస్నమ్
ఏం తిన్నారు
పొప్పన్నాం అండి
ఓకే
మీరేం చేస్తున్నరన్
మేము ఇప్పుడే భోజనం అయిందన్డి అన్నం తిన్నాము
ఆఁ మేము ఈ రోజు టౌన్ పోయింటిమండి
ఓకే ఎందుకండి టౌన్ కి
పంది షాపింగ్ మాల్ కు పోయింటిమండి
ఓకే ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ ఉన్నయా అండి షాపింగ్ మాల్స్ దెలో
ఆషాడం ఆఫర్లు ఉన్నాయండి
ఓకే అవును ఆషాఢము విన్నానండి నేను గూడా
ఆ కేజీ సేలు వెట్నారు
ఓకే అంటే పెట్టు చీరలకు ఒకటేనా, అన్నిటికీ ఆఫర్ ఉందా?
అన్నిటికీ ఫిఫ్టీ పర్సెంట్ టొంటీ పర్సెంట్ ఆఫర్లు పెట్టినారు పట్టు చీరలకైతే ఫిఫ్టీ పర్సెంట్ పైనే పెడతారు
ఓకే
చిన్న పిల్లలవి
పిల్లోల దాండ్లకు కూడ రేట్ తక్కువా అండి
ఆఁ
చిన్న పిల్లలకు కూడ రేట్ తక్కువేనా?
ఆ తక్కువే అండి అంటే చాన కాస్ట్ అండి కాస్ట్ అయితే చిన్న పిల్లలు లవే మ్ం చాన రేట్ అండి షాపింగ్ మాల్ లో మ్ం
ఇవి చిన్న పిల్లలివి అంటున్నరు కదా వేస్టర్న్ మోడల్ అలా లలా లేదంటే ట్రెడిషనల్ డ్రెస్ లా అంటే ఇట్ల లంగా చోలి అలాంటి డ్రెస్ లా లేదంటే గౌన్లా
వెస్టర్న్ మోడల్ అయితే చూసే సింపుల్ గా ఉంటాయి యావరేజ్ గా ఉంటాయి ఏమి అంత రేటు ఉం టాయా ఉండవా అన్నట్లు ఉంటాయి అవి. ఆఁ వాళ్ళు బాక్సుల్లో పెట్టింటారు తీసేసినప్పుడు ఆఁ చూసేకి క్లాత్ చాన బాగుంటుంది ముట్టుకుంటే అంత బాగుంటాయి బట్టలు. వెస్టెర్న్ మోడల్లోనే ఆఁ పదహైదు వందల పైన పెడితే చాన బాగుంటాయి అంటే మన షాపింగ్ మాల్ లో చాన రేట్ అని అంటారు బయట వాళ్ళు మ్మ్ఁ కానీ క్లాత్ అయితే చాన బాగుంటుంది ఎన్ని ఉతుకులు పడిన పోగులు వచ్చేది గాని, ఏమి లేదండి మేము మా పాప్కు రెండు డ్రెస్సులు తెచ్చినాము వెస్టెర్న్ మోడల్
ఓకే
ఆఁ ఎన్ని ఇరవై ముప్పై ఉతుకులు పడినాది ఓ డ్రెస్ అయితే అస్సలు ఏ మాత్రం సేడ్ అయ్యేది గాని క్లాత్ ఏ రిమార్కే లేదండి అస్సలు
అంటే చిన్న పిల్లలకి కూడ అంత రేటు కదండి. ముందు అయితే ఐదు వందలు వెయ్యి లోపల వస్ తాండే ఇప్పుడు పదహైదు వందల అంటే ఎక్కువే కదా!
ఆ పదహైదు వందలు అంటే ఎక్కువ ఇంక ఇప్పుడు ఎక్కువ రేట్లు పెంచేసినారు అప్పుడు కంటే మూడేండ్ల కిందట తెచ్చినాం మేము ఇప్పుడికి ఏస్తున్నాము బాగుంది క్లాత్ అయితే బాగుంది.
అంటే వెస్టర్న్ మోడల్ ఏనా డ్రెస్స్
ఆ వెస్టెర్న్ మోడల్ స్టైల్ గా ఉండాది
ఓకే ఈ పా బాగ ఏసుకుంటుంద అండి కొన్ని కొంతమంది నెట్టువి అలా ఏసుకోరు కుచ్చుకుంటుంది బట్టలు అట్లా అని.
ఆ ఏస్కుంటది బాగా ఏసుకుంటది ఏ గౌను ఇడ్సి పెట్టదు. ఏది ఇస్సి పెట్టదండి వేస్ట్ కానీ ఇది ప్రతి ఒక్కదాన్ని న్యాయం జేస్తది
కొన్నదానికి మంచిదే గదా
క అ కొన్నదాన్కి ఇంకా వస్ హ్మ్ డ్రస్సులు డ్రస్సులు
ఉత్తప్పుడు కొన్నారా అంటే ఆఫర్లేమైనా మే నచ్చినయ డ్రస్ లు ఈరోజు
డ్రెస్సులో ఫ్రాగ్ దెచ్చినామండి.
ఓకే రేటు ఎంత బడింది
రొండు వేలు
చానా ఎక్కువ గదండి రెండువేలంటే చీరల్ ఒస్తాయ్ గదా పెద్దోళ్ళక్ అంత రేట్ వెట్నారు.
చీరల్ ఒత్తయ్ పిల్లలకు రేటు బెడ్తేనే గదండి బా ఉండేది
ఉం అంటే మామూల్గా ముందు వెయ్యి అనుకుంటాం రెండు వేల్ అంటే
ఆ
తు ఉంటాయ్ గ గౌన్లు
ఆ
మూడు వేలు ఎప్పుడైనా కొన్నారా కౌన్లు పాప్ కి
ఆ పెట్టినాం పెడతామండి ఫంక్షన్లకట్లైతే రెం మూడు వేల్ దాకా వెట్నాము ఇంగా అవతల్ వెట్టలేదు
ఓకే ఇంగా లెహెంగా అలాంటివి కొన్నారా ఎప్పుడైనా
లెహెంగాలైతే ఇంగా మన్నా పండక్కు ఉగాది పండక్కొన్నామండి బావుంది.
ఉగాది పండక్కా ఓకే. అది ఎంత రేట్ పడింది
తక్కువే అండి తక్కువతో తక్కువులోనే దెచ్చినాం మేము
ఆహా అంటే పెద్ద షాపింగ్ మాల్లోనే ఆఫర్ ఉన్నప్పుడు కొన్నారా, లేదంటే మామూల్ టైం లోనేనా.
మామూల్ పండక్కేను కానీ మామూల్ షాప్లోనే దెచ్చినాం పర్వాలేద్ అంత పెద్ద షాపింగ్ మాల్లో కంటే ఆ బాయట తీసుకొనినేదే పర్వ బా కలరు బా ఉంది రేటు దగ్గట్ సరిపోయింది.
ఓకే
ఉం
చీరలు కొన్నారా మీక్ ఈరోజు
హ్మ్ రెండు చీర్లు గొన్నానండి.
ఓకే చీరలు రేట్ ఎక్కువేనా.
రేటుగా రేట్ ఏం ఎక్కువేను క్వాల్టీ బా ఉంటాయండి అంతేను.
ఓకే రేటు అంటే ఫిక్స్డ్ రేటే ఉంటుంది గదా వాళ్ళు డిస్కౌంట్ తీసేసి ఇస్తారేమో
ఆ ఫిక్స్ రేటు మనమే చీరల్ గాలంటే అవి కలంకారి చీరల్ ఎక్కువొచ్చినాయండి ఇబుడు
అవి మీకిష్టమా అండి కలంకారీ చీరలంటే
ఏమ్ ఇష్టం లేదండి. అందరు కట్టుకునేవి మనం గట్టుకుంటే ఏం బావుంటది.
అవున్లే అది ఇంకొక మోడల్ ఇప్పుడు కరెంట్ అదిట్లే ఉంటుంది ఆ మోడలే అందరు ఫాలో ఐతా అంటరు.
ఫాలో అయితారు మళ్ళీ మనం కట్టుకోవాల్ వద్ద అనుకున్నప్పుడు మనకు అది బా ఉండదన్మాటా అందరూ అదే సీరే గడుతన్నారు. మనము అదే గడితే బావుండదు అనిపిత్తాది.
ఉ
అందుకే అండి తెచ్ కొంది. అట్లాంటివి తెచ్చుకోకూడదు ఒకరు కట్టేటివి మనం తెచ్చుకోకూడదని నా అభిప్రాయం.
హ్మ్ అంతే అండి మళ్ళా అందరు సేమ్ ఎక్ క్కడ పోయినా సేమ్ డిజైన్ మాదిరి ఉంటుంది. మనకు కూడా మళ్ళీ మళ్ళీ కట్టుకోవాలి అనిపించదు.
వేరే సాట అయితే టౌన్ లో రేటు పెట్టినా సరే మనం కట్టుకోండె సీర వేరే సీర ఎవరు కట్టుకోరండి అట్లుంటాయాడా. చీరలు అక్కడ తెచ్చుకుంటాం మేము.
ఆహా
ఆచీర్ రలు ఎవరు ఈడ కట్టుకోరనమాట మనం ఊర్లో పలానోళ్ళు కట్టుకున్నారు అని మనం అదే సే సీర తెచ్చుకున్నాం అనుకో మొత్తం టౌన్ అంతా కట్టుకొని ఆ చీరని పీక్ పడేసింటారనమాట మనం పల్లెటూర్కి వచ్చేదలకి అది మోడల్ మారిపోయి ఇంగ్ గ జ అంతా అయిపోయింటుంది దాని పనింగా
అవునండి పాతగా పాత మాడల్ అన్నట్లు అయిపోయింటుంది కదా
ఊ పాత మోడలు అప్పుడు వచ్చేసింది టౌన్ అంతా కట్టి పక్కకేసినారు అప్పుడు టౌన్ లో వాళ్ళు అంటారు
ఊ అంత పాతది ఎప్పుడో ఉండే మాడలు ఇప్పుడు అంత రేటు పెట్టి తెచ్చుకున్నారు అట్ల కూడా అంటారు నిజమే.
అంటారు. అది మళ్ళీ మనం కొన్ని రోజులు ఎత్తి పెట్టుకొని కట్టుకోవాలంటే కుదరదు ఇంగా అది. ఆ అప్పుడు తెచ్చి ఎన్నాళ్ళయ్యా సీర ఆయమ్మ ఇప్పుడే కడతాంది అని అంటారు
ఊ అప్పుడే కొన్నప్పుడు బానే ఉంటుందండి మళ్ళా కొన్న తర్వాత పాత మాడల్ అది ఇది వద్దు కట్ మనకే డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది కొన్న తర్వాత
ఆ అందుకే అండి మనం బాగా ఆలోచన్ జేసి ఏ చీర తీసుకోవాల్లా అని ఆలోచన చేసి తీసుకోవాల చీర తీసుకునేటప్పుడు కూడా
ఊ డబ్బులు మనము రేట్లు ఎక్కువ ఎక్కువ పెట్టి తీసుకుంటాము
ఆ అప్పుడు వర్క్ సీరలన్నీ తీసు కుంటే ఇప్పుడు వర్క్ సీరలు ఎవరు కట్టలేదు అసలు.
ఊ ముందు మోడల్స్ కి ఇప్పడికి పెళ్ళిలో కూడా అండి అప్పుడు డిజైన్లకి ఇప్పటికి అప్పుడే తేడా కొంచెం.
ఆ పెళ్లప్పుడు ఇప్పుడువి చానా మోడల్ మారిపోయినయి, డ్రెస్సులు మారిపోయినయి. చీరలు మారిపోయినయి. చీరల్లో అయితే ఇంగా ఈ ఇక్కడ వర్క్ సీర్లన్నీ తెలంగాణలో కడతన్నారండి
ఊ అట్లా ఒగో దగ్గర ఒకో మోడల్ ట్రెండింగ్ లో ఉంటుందండి.
వాళ్ళు ఫంక్షన్ కెళ్ళి రెడీ కావాలంటే వాళ్ళు కొప్పు కట్టుకొని వాళ్ళ బిడ్డల ఊరికి పోయేదప్పుడు ఆ ఆ వర్క్ సీరలు కట్టుకొని పోతారండి వాళ్ళు.
ఊ అంతే అండి కొంచెం వాళ్ళ సైడ్ వాళ్ళ డిజైన్ మోడల్ వేరే ఉంటుంది. మన సై సైడ్ ఇట్లా.
బాగా రెడీ అయినారనుకో గుడికెళ్తన్నారు అనుకో ఎంత బా రెడీ అయి పూజెందన్నా పోతన్న పోతంటే అది వర్క్ సీర కట్టుకొని ఇదే మాకు మంచి సీర, ఇదే కొత్త సీర అంటారు వాళ్ళు.
ఆ అంతే అండి వాళ్ళంటే వాళ్ళకి ఆ అట్ ట్లా వాళ్ళకి అట్లా మనకి ఇట్లా అనుకుంటాము.
అట్లా వాళ్ళ ఫ్యాషన్ అట్లుంది. మన ఫ్యాషన్ మనకు వర్క్ సీరలు వద్దని మనం పక్కకు పడేసినాం. మనక ఏరియా కల్లా వాల్లేరియా కల్లా అక్కడ కడతన్నారు అందరూ
ఉమ్ అంతే
ఎంత మంచి చీరన్నా గని ఆరు వందల్లోపలే అక్కడ చీరలు
ఆ అవునండి
హ్మ్
ఇంక అది డ్రస్సులు పాపకు ఒక గౌన్ కొన్నారంతేనా
ఆ ఒకటే
ఇంక నైట్ డ్రెస్లు అలా ఏం చూడలేదా ఇప్పుడు
నైట్ డ్రస్లు ఏం చూడలేదు ప్యాంటు, బనీన్లు మామూలుగేస్తే ఎక్కడైన ప్రయాణాలు చేసినప్పుడుకి తీసుకొచ్చినము రెండు
ఆహా
ఉమ్ ఇంగా తీసుకోని వచ్చేటప్పుడండి బైకి బైకు లారీ కిందికి పడింది
అయ్యో వేరే వాళ్ళద్ యాక్సిడెంట అండి
క్సిడెంట్ అయిందండి పాపం ఒకరు స్పాట్ లో పోయినారు ఒకరికి క్కాలిరిగింది
అయ్యో అట్లాంటియి చూస్తే బాధ మనకు భయం అయితుంది వాళ్ళ దేవుడు అట్ల రాసింటాడండి పాపం
ఆ హెల్మెట్ పెట్టుకోకుండా పోతన్నరా
ఓకే
ఆ అందుకే టైర్ కిందికి పడింది తల ముందర అయప్పది
ఓహో
అట్లయిపోయింది పాపం అందరు చుట్టుకున్నారు జనాలైతే
కష్టం అండి మెయిన్ హైవే ఇట్లా రోడ్లు కొన్ని కొసార్లు పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాంటాయి కదాప్పుడు మనం కూడా కొన్ని జాగ్రత్త చూసుకొన్ పోవాలా టైం ఉన్నప్పుడు ఇంకేం చెప్ ప్పలేమండి
రోజూ ఏదోక యాక్సిడెంట్లు జరుగుతానే ఉంటాయి టౌన్ ల్లో పెద్ద పెద్ద సిటీల్లో
మనం న్యూస్ లో కూడ చూస్తాంటాం కదా
ఆ
ఎప్పుడు చూసినా
ఆ
ఏ ఓకటి రోడ్ల మీద ఆ యాక్సిడెంట్ అంట అవి ఇవి పన్నారు బైక్లు స్కిడ్ అయిన అదీ ఇది చెప్ తనే ఉంటారు
మొన్న వీడియో లో పెట్టినారు అయప్ప ఏదో రాజనేనెందో నములుతాన్నాడు మూసేక్ కని తల బయటికి పెట్టినాడు బస్సులోంచి
అ ఆ
తె తలకాయ ఆడికి తెగిపోయిందండి కిందికి
అమ్మా చూసుకోవాలండి మనం మామూలుగా వామ్తింగ్ వచ్చినప్పుడు కూడ చెప్పలేము వామిథింగ్ అనుకొని మనం ఉత్ తొందరగ తల బయట పెట్టేస్తావా
ఆ పెట్టగూడుదు కవర్లు పెట్టుకోన్ కవర్లు పెట్టుకుంటే హ్యాండ్ బ్యాగ్ల సరిపోతుంది
అంతే అండి వాంతింగ్ చేసి ఆ కవర్ బయటికేస్ తె అయిపోతుంది పోతేప్
ఆ అది కార్ లయినా బావుంటుంది కవర్ చానా సేఫ్టీ అబ్బుడు అబ్బుడు బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళు చానా ఇబ్బంది పడతాన్నారు అప్పుడు తెలియలేదు ఇట్లా కవర్లు పెట్టుకోవాలని అండి
ఆ అవునండి అప్పుడు కాలంలో వాళ్ళకి పాపం
ఆ సర్లేండి మళ్ళీ కాల్ చేస్తా హలో సరే అండి బాయ్ అం